గుడ్ మార్నింగ్ అండి
హలో గుడ్ మార్నింగ్ అండి
ఎలా ఉన్నారు? బ్రేక్ఫాస్ట్ అయిందా ఆ బాగున్నామండి
ఆ
ఏం జేస్తున్నారు తిన్నారా మరి
హా అండి టిఫిన్ అయ్యింది తిన్నాము ఏం లేదు ఖాళీ కూర్చోని ఉన్నాం మీరు ఏం చేస్తున్నారు
మేము గూడా ఖాళీగానే ఉన్నామండి
అవునా
ఉమ్ ఆ ఈ రోజు లేను అండి
అవునా
నిన్నడు బాగా అయింది
ఓకే
ఇంకా మీరు ఏం చేస్తున్నది ఇప్పుడు ఎండ ఎండ గురించి ఏమన చెప్తారా నాకు ఎండా ఉన్నది కదా ఏం చెయాలి ఎలా ఉండాలి
ఎండలో ఇంట్లోనే ఉండాలి బయటికెళ్ళోదు కూలర్ ఉండాలి చాలు చల్లగా ఆ కులర్గా కులేర్గాలి ద్వారా ఆ ఇంకా మీకు ఎలా అంటే ఇష్టం
ఎండాకాలం మంచిగానే ఉంటది గాని బాగా ూపు అయితది కదా అండి పని చేసే వాళ్ళ కి
అవునండి అదైతే ఉంది బాగా ఇప్పుడైతే బాగుంది ఎండ ఇంకా మేలో ఎలా ఉంటదో మ్మో
హుమ్
ఏమో సిక్స్టీన్ నుంచి వర్షాలు
ఆ అవునా అండి నోటిఫికేషన్ అయితే పడుతుంది మరి ఏమో
హ నేను చూసాను అదే మరి ఎందుకలా మరి ఇవి మళ్ళా వర్షం పడితే చాలా మందికి ఆరోగ్యాలు పాడవుతాయి
తే అండి
ఆ అదే మరి కావద్ద్దలా ఉంటే ఎండనే ఉండాలి
ఇప్పుడు ఫ్రూట్స్ కూడా సీజన్ కదా అది కూడా మొత్తం రాబైపోత్ తై హుమ్
మామిడి కాయలు ఇష్టమా అండే మీకు
ఆ అంతష్టం కాదు గాని తింట అప్పుడప్పుడు
ఓకే
హుమ్ పచ్చిగా ఉంటాయ్ కదా గ్రీన్ కలర్ యి అది బా బాగుంటది
అవునా నాకెల్లో ఈ బాగిష్టం అండి దాందిి రసం బాగుంటది
తింటారా మీరు
అవునండి చాలా
అవునా
ఇంకా అండి మీకు సిటీ ఇష్టమా లేకపోతే విలేజా
విలేజే బాగుంటది అండి
అవునా ఎలా ఎందుకు ఇష్టం అండి మీకు విలేజ్ అంటే
ఎందుకంటే చెట్లు ఉంటాయి కదా వెదర్ బాగుంటది గాడ్పోస్తది సిటీలో ఏముంటది ట్రాఫిక్ పొల్యూషన్
ఓకే
టాది కదా
అవునవును
అందుకోసమె విలేజే బాగుంటాది
అవునా విలేజ్ లో ఈవినింగ్ ఎండకలం సాయంత్రం పు ట అబాగుంటదండి చిల్లటిగాలి బాగుంటది
దక్కడికడ ముగ్రానికి
మీీకున్నాయా అండి పొలాలు
ఉన్నాయా
లేవ్వండి మా నానమ్మ వాళ్ళకు ఉన్నాయ్
ఏం తిన్నారు మరి బ్రేక్ఫాస్ట్ ఈరోోజు
నేను డైరెక్ట్ అన్నమే తింటా అండి నాదీ అన్నమే టిఫిన్ ఈ రోజు కాకర్కాయ పప్పు పేసర్ పప్పు కాకర్కాయ చికెన్ ఫ్రై ఇంకా మటన్ చారు ఉండే అదే తిన్నానండి
అవునా నేను ఇప్పటి వరకు ఏమి తినలేదు అండి
ఎందు కండి ఇంత లేట్
ఆ తినబుద్ధి కాలేదు
ఆహా
అబ్బ ఇంట్లో పాటీ ఉండే దాని వల్లనే అలసిపోయినాం
అవునాండి మీకు ఇది తీసుకొచ్చరా అండి ఇది తీసుక
ఆ తీస్కోచ్చింరూ
వావ్ ఇంకా అండి చెప్పండి నిన్న బిజీ ఉండే
ఆ బిజి ఉండే వాళ్ళు వచ్చిండ్ర చుట్టాలు మావ చుట్టాలు కూడా ఉండే
ఆ
ఆ అందరు వెళ్ళిపోయినా అమ్మమ్మ ఒక్కతి ఉన్న ది
ఓకే
మధ్యాహ్నం వెళ్తది కావచ్చు
ఎండలో వద్దని చెప్పండి సాయంత్రం వెళ్ళ
అదే అదే ఒక్క పొద్దుంది కదా అందుకోసమే అద్దు వెళ్ళకు అని పంపలేదు మేము
ఆహా బాగు ఉన్నాయి మరి కళ్ళు తిరుగుతాయి ఇంకా అండి
కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది ఇప్పుడు ఎండకి
అవునండి ఇంకా వాళ్ళు ఇప్పుడు అవును ఇంకా జాగ్రత్తగా ఉండాలి
అవును ఇంకా ఈ రోజు ఏం చేస్తున్నారు ఈసారి మరి మీరు
ఈ రోజు ఇఫ్తారి పార్టీ ఉందండి మా సైడ్ ఇటో నే వాళ్ళ సార్ వాళ్ళు చేస్తున్నారు అటే వెళ్దామని కున్నామండి ఆ
విసార్పాటిలో ఏమేమింటాది అండి
ఏమో అండి నేను ఎప్పుడు వారికి వెళ్ళలేదు
అవునా
మ్యాక్సిమం అయితే బిర్యానీ
ఆహా అలా ఉంటాయా
ఇప్పుడైతే ఇఫ్తారి పార్టీ అంటే అంటే భోజనంక వెళ్ళాము కానీ ఇఫ్తారి ఇట్లా ఫ్రూడ్స్ వఫారు దాంట్లో వెళ్ళలేదు ఇప్పుడు అ ఇంట్లో అయితే ఓకే తెలిసు ఏంట్లేదు ఫ్రూట్స్ అవి అన్నీ తీసుకొస్తారు తినే బుద్ధి అయితే తింటాము ఇక నేనైతే ఒక పొద్దులు ఉంటలేను మా మామీతో పాటు ఇక మేము కూడా తింటున్నాం కూర్చొని ఆ ఆ అంతే మీరు
ఆ నేను మా మమ్మీ స కూర్చుంటా మమ్మీ తోటి
అవునా మీరు వెళ్ళారా ఇఫ్తారి ఈ పార్టీలో మీకు తెలుసా అండి
ఆహా అయితే ఇంట్లోనే చేసుకున్నాం మేం బయటకి వెళ్ళాలి ఇప్పటి వరకి అదే పిన్ని వాళ్ళ ఇంట్లో అలా పార్టీ బయట ఉంటే వెళ్ళము ఇంట్లోనే ఎవరైనా పిన్ని దగ్గరకి మా దగ్గరకి వస్తారు కదా నిన్న కూడా మా దగ్గర పాటీ ఉండే ఇగా చుట్టాలు ఉండే కదా ఇక్కడనే ఉండే గిఫ్ట్ ఆర్ పార్టీ చేసుకోని వెళ్ళిండ్రు
అవునా అండి ఇంకా అండి మరి ఇది ఏమంటారు షబ్ ఎప్పుడుందా అండి మీకు తెలుసా
ఆ మేబి మండే అనుకుంటా అండి
మండేనా
అవును ఈ మండే ఈ రోజు లాస్ట్ ఫ్రైడే అని చెప్తున్నారు
ఐ కాదండి
అవునా ఏమో మరి
కాదు నెక్స్ట్ ఇంకొక ఫ్రైడే వస్తుంది కదా అండి
ఆ వస్తుంది గాని మరి ఏమో పండుగ ఫ్రైడే ఉంటదో మరి లేకపోతే
అవునా క్యాలెండర్ లో సాటర్డే ఉందాండి
అవునా మ్యాక్సిమమ్ అయితే ఈ రో లాస్ట్ అంటున్నారు ఏమైతదో మరి
అవునా అండి మరి బాగా తక్కువడేస్ ఉన్నాయి కదా
అవునా అంటే ఆలోచిస్తున్నా మేము కూడా తొందరగా వెళ్ళిపోయింది కదా రంజాను
అవును ఆ చెప్తారు కదా అండి మంచి రోజులు తొందరగా గడిచి పోతాయి అనేసి ఆ ఏమో అండి ఇటుూ పోయాయో ఒక పొద్దులు అసలు కని పివ్వలేదు ఎక్సైటెడ్మెంట్ ఉన్నా ఇగా మేము కూడా మాకింకా రాలేదు ఇది
అవునా ఎప్పుడు వేస్తారట మరి
ఏమో అండి పనులు ఉన్నాయంట వాళ్ళు ఇంట్లోని నా ఇఫ్తార్ పార్టీ ఉండే మా చుట్టాలు ఇంట్లో
ఆహా
దాంట్లో బిజీ బిజీ ఉండే ఇంకా మా మా ఏమంటారు మా అక్క అక్క ఆడి బిడ్డ అంటారు కదా
ఉమ్
తనకి కొడుకు అయ్యిండే అయితే వెళ్లి థ్యాంక్ యూ
శుభాకాంక్షలు
థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు
ఉమ్
ఇంకా అండి మరి మీ మమ్మీ ఈరోజు ఏం స్పెషల్ చేసియండి
మా మమ్మీ ఇప్పుడైతే పప్పు సాంబార్ చేస్తుంది
ఆ మీకు వచ్చా అండి సాంబార్
ఆ వస్తది అదే అంటున్నా నేను వండుతా అని
అవునా అండి ఇంకా చెప్పండి
మళ్ళ మీరు ఏమండితారు ఇప్పుడు మధ్యాహ్నం
ఆ మేము మా మమ్మీ టమాటా చట్నీ చేస్తా అని చెప్ కానీ నేను వద్దు పొద్దుంది ఉంది కదా తినేస్తామని చెప్పాను ఒక్క పొద్దులో ఎందుకండి కష్టాలు బాగుంటది కదా ఆ అందుకో కోసమని వద్దు మరి అనేసి
ఉ ఆమ్లెట్ కాపాడ వేసుకొని తినొచ్చు కదా
లేదండి నేను ఆమ్లెట్
అయ్యో తినరు కదా
కోడిగుడ్డు తినద్దండి కానీ నాకు కోడిగుడ్డు తినబుద్ది కాదండి నాకు అండ బజలు బాగా ఇష్టం మోత్తం
అవునా బాయిల్డ్ ఎగ్ తినాలి కదా మంచిగా ఉంటది కదా హెల్త్ కి
హెల్త్ బాగుంటది కానీ నాకు తిన బుద్ధి కాదు వాంతింగ్ వచ్చినట్టు అయితది బాల్ది
అవున ఆ రాదు గాని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉడక పెట్టుకొని తినాలి మంచిగానే ఉంటది ప్రోటీన్ ఫుడ్ తినకపోతే ఎలా అండి
అవును మా ఇంట్లో మా డాడీ అదే చెప్తున్నారు కానీ ఈగా అని ఏదు
తీనాలే
ఇప్పుడు భయం అవుతుందండి ఎగ్గులు తినాలంటేనే బాగా. చికెన్ వద్దు ఎగ్ వద్దు అనేసిగా నేను ఆలోచిస్తున్నాను అంటే. కోరుకున్నా నాకు వద్దు మొత్తానికి అనేసి.
కాదండి ప్రోటీన్ ఎగ్ కదా ఎగ్ ప్రోటీన్ కదా తినాలి.
అవును కాదండి వద్ద అండి జాండీస్ అంటే ఇప్పుడు ఇప్పటికే రెండు సార్లు వచ్చింది. మళ్ళా అది మందు ఘోరం ఉందండి తాగడానికి. అందుకోసం ఇప్పుడు భయం. కూర్చుంది లోపల భయం అవుతుంది ఇక అమ్మా ఇక ఊకే ఊకే అంటే మొత్తం ఎట్లానో. అనిపిస్తుంది.
అవును కరెక్ట్ అండి.
రీ త్రీ డేస్ అంటే ఏంటిదండి అమ్మా.
ఉ.
అది కూడా చిన్న గ్లాస్ కాదు పెద్ద గ్లాస్ అండి.
అ. హు
అమ్మో బాగా ఇది ఉంది ఎవ్వరికి రావద్దు అది.
కరెక్ట్ థ్యాంక్ యూ అంట కేర్ చేసుకోండి మీరు.
ఓకే అండి ఓకే అండిథ్యాంక్. సో మచ్ బాయ్.